ఆ ఏం చేస్తున్నవ్
ఇప్పుడే పెళ్ళి నుంచి వచ్చా నువ్వేం చే చేస్తనావు
నేనా ఏం లేదు ఊరికే ఉన్నాను. ఓ పెళ్ళి నుంచి వచ్చావా! పెళ్లి ఎలా జరిగింది మళ్ళీ
తే చముందు ఉన్నం మా వాళ్ళు ఆ ఉంట ఇప్పుడు పద్ధతులన్నీ మ మొత్తం పెళ్లి మూడు రోజులు జరిగింది. ఫస్ట్ రోజు ఏమో మెహందీ. సెకన్ ఇంకా థర్డ్ రోజు పెళ్లి అని ఇప్పుడయితే మొత్తం అంతా కోన్స్ కి నేన్ కూడా పెట్టించుకున్నా చాలా బా అనిపించింది.
అవునా ఇప్పుడి ఈ మధ్య యా ఆ మూడు రోజులు అట్లా చేస్తున్నారు కదా ఒకసారి మెహందీ అని నీ ఒక రోజు రిసెప్షన్ అని
అవును బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు
ఇమ్
వాళ్ళ అయితే వాళ్ళు
సత్ అంతే కదా పోస్ట్ ప్రజెంటేషన్ ఆ సంగీత్ల అయితే వాటికి అయితే తక్కువ
అయితే ఇంకా పెళ్ళికొడుకు వాల్ సైడ్ ప్రెన్స్ మొత్తం చాలా బాగా డ్యాన్స్ చేసుకుంట ఉన్నారు చూ దానికినికి సంశయిప
అవును ఎంత బాగా అందరుూ డ్యాన్స్ చేసుకొని సర్ప్రైజ్ ఇస్తారు కదా అందరికి
అవునుంది అలా చేస్త తెలి
అవును ఇంకా రిసెప్షన్ అప్పుడు కూడా
అ
అవును అది ఇస్తే బాగుంటుంది హ
జ వచ్చినప్పుడు కూడా
ర శినప్పుడు అంటే బాగా అదే ఆర్కిస్ట్ర పెడతారు అలాగే ఐస్ ఐస్ క్రీము సమోసాలంటా జ్యూస్లు అన్ని రకరకాల విందు పెడతారు
చాలా పెడతా ఒకసారి చాలా అంటే చాలా బాగుంటాయ్ మ్మ్
ఆ నువ్వు ఎన్నిపెల్లిళకి పోయినావ్
అ
ఆఆ నేనైతేగిన చాన్ రోజులు ఆయా వెళ్లి నువ్వు ఎన్ని పెళ్లికి వెళ్ళావ్
చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ వెళ్ళినా ఇంక మొత్తద మనం ఎప్పుడు
అవున్లే మ్మ్ నేను మొన్న ఒక పెళ్ళికి పోయింటన్నమాట నిజమే ఈ చదువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
నిజంగా అసలు
సమయం మన్ అనేదే ఉండదు
ఆ నిజంగా
కమ లున్న ఒక్ కా పెళ్ళికి పోయింటన్నమాట ఆ నేను మొన్న ఒక పెళ్ళికి పోయింటి ఆ పెళ్లిలో అయితే గిన నైట్ అట్లా పోయి తెగిన వాళ్ళు సంగీతంతో ఎంతో బాగా అందరికి పాడారు డ్యాన్సులు చేస్తారు అలాగే వచ్చిన వాళ్ళకి మ్మ్ ఆ సమోసాలు అన్ని పెట్టేసి ఇంకా లాస్ట్ మామూలు ఇంకా పెళ్లి స్టేజ్ పైనకు వెళ్తేగిన పెళ్లి కుదురికి పెళ్లి కొడుకు తో పాటు ఫోట్ టో దిగుతమదే మనకి గుర్తులుగా ఉంటాయి కాబట్టి టి అట్లా ఫొటోస్ తీస్తారు ఇంకా దాని తర్వాత ఇంకా భోజనాలు బానే పెడతన్నారు ఇగన్ని ఇంగ లాస్టులో అయి క్రీము పన్ బిడ అంటే అవన్నీ ఇస్తారు మ్మ్
ఆ నీ నాకేమంత నచ్చదు అది
అదా అంటే అది తింటే బాగా అరిగింపు పనేసి తింటాను పర్వాల తీపుగానే ఉన్ ఉంటుంది కాబట్టి తింటా ఉ హు
సో అంటే నీకు ఒక బొమ్మ చూ చుకు మన చిన్న ఇప్పుడు ఏది చెప్పు
మొటూ పత్లు
ఆ ఆ అప్పుడు ఒ దాన్నీ అయితే మోటు పత్లుని
దాన్
ఇ బాగుంటుంది సమోసా వాసన వస్తేనే సమోసా సమోసా సానుకుంటు మోటు పత్లూ కు అయితే చాలా తెలు ఎక
లుకు లైడియ స
అక్క ఫ్రెష్ కలరి ఆ అవును
ఆ రెడ్ రెడ్ కలర్ ఎల్లో కలర్ అసలు ఉ
బాగుంటుంది అసలు అప్పుడు
ఆ ఒకటి లావు గా ఆ చిన్న లిటిల్ కృష్ణని వస్తాండే కదా
ఆ మైటిల్ కృష్ణ
దాంతో ఆవులిన్ ఎంత బాగుంటాయో అసలు
ఉంటాయో అసలు ఆవులైతే చాలు దాంతో
అవును కందే పులిది ఏం గిస్తారు అస సలు
తక్ అసలు కృష్ణుడు కూడా ఎంత క్యూ క్యూట్ కూడా అల్లరి పనులు చేస్తా ఉంటారు
ఆ కృష్ణుడంటేనే అల్లరి పిల్లోడు ఇనో అడిబుల్ ఇంకా రాదని ఆట పట్టించడం గోపికల్ని ఆట పట్టి
అల అవును
ఇంకా వెన్నె దొంగలిని
ఇంకా కృష్ణాష్టమి చేస్కున చకుంటారా
కృష్ణాష్టమ ఆ చేప్స్కుండమా రోజు జు చాలా బాగ్ కా చిన్న పిల్లలందరినీ కృష్ణని లాగా రెడీ చేస్తారు ఎక్కడైనా గుళ్ళ దగ్గర అయితేగిన ఏదో కుండ కార్యక్రమం అనేసి పెడతారు బాగా అందురూ రెడి అయ్యి వచ్చిన వాళ్ళంతా కుండని కొట్టడానికి వస్తార అనమాట ఎవరు కొడితే వాళ్ళకి బహుమతి ఇస్ కాదు
ఈ
హ చాలా బా అనిపిస్తుంది ఇనోఅడిబుల్ కుండా కొట్టలాని ఇనో అడిబుల్ ఉర్కే రాధలాగా వేషం వేసుకొని పోతాంటి నువ్వు వెళ్ళావా
ఆ నేను ఎప్పుడు వెళ్ళలేదు చూసానని
అవునా
బృందావనం సినిమా అకడె
ఆ బృందవనం సినిమా బాగుంటుంది దాంతో కాజల్ సమంత ఎన్టీఆర్ త్
రాందస్ సాంగ్ కూడా బాగుంటది అది చిన్న దో అయిపోయిం
దాదో ఇపుూ అది కదా
ఆ చాలా అండి చాలా బా పాయింట్
అవును
దానికయితే ఇంకా చిన్న
ఇష్టమది
విన్నప్పుడు అ ఆ పాదానికి
ఆహా అంతే చిన్నప్పుడు ఏ పాట ఇచ్చినా జిజినక్క అనె సండ్ మ్ ఇంకా నువ్వు మ్ ఇది చూస్తా అంటివే డోరేమాన్
ఏది డోరేమాన్ ప్లస్ నాక్కూడా ఒక డోరేమాన్ ఉంటే బాగుం ఇ అని
అవును చిన్నప్పుడు అవన్నీ చూస్తా అంటి మనం కూడా ఎందుకు అట్లా నోబితా లైఫ్ ఉండకూడదు అనిపిస్ సండే డోరే మంచి చాలా మంచి
నిజంగానా స్కూల్ కి లేట్
లేటుగా లేసి అ బాగుంటుంది డోరేమన్ ఉంటాడు కబట్టి టీ నోబితా వెళ్తాంటాడు దాంతో ట్రూ ఫ్రెండ్షిప్ గురించి భలే చెప్పు తారు కదా అసలు హ నాకు అదే అనిపిస్తుంది
ఇంకా జీ
ఆ
ఇకడే ఉంటాయ్
అవును వాడు బాగా బలంగా ఉంటాడు వాడే అన్నక నాకే అ బేక్ అవల్నా అన్నట్లా ఉంటాడు ఉమ్ ఆంథే ఇంకా సున్యు అయితే ఇ గొప్పలు చెప్పుకుంటానే ఉంటాడు ఆ రెండు జల్లు వేసుకొని
ఆ
హు హు సున్యం గొప్పల్ చెపుకుంటంటాడు అంటాడు కదా ఎమయినా ట్రైనింగ్ జార్ ఆ షిజుక అయితే గిన హింగ చన క్యూట్ గా ఉంటుంది
ఉంటంది ఇంకా బాగా చదువుతాడు కదా ఒక పిల్లోడు సుజుకా ఫ్రెండ్
డీకిీసుకి డీకిీసు
ఆ అవును ఉమ్ ఉమ్
ఉమ్ ఉ బాగుంటాడు వాడు కూడా అవును చనా తెలివై నోడ్ కాబట్టి శిజిక ఎ కుమార్ లాడదండి మన ఆ
ఉమ్
ఇంగ జయన్
అ గుల్లె ప్యాట్ల్ పడితే అందరూ ఎల్లిపోవాలి కసింద బేటికి ఆగొంతుతో
నిజం ఆది అసలు బల ఫిల్లోడు దంత జియన్ గా డు హమ్ హు
ఓయా
ఎంతైనా ఇప్పుడుబ్బలే చూస్త అండి ఇంకా దన్నీ
మరిష్ అన్ని బాగా చూస్తాము అప్పుడు
కండు అవును హమ్ సరే మరీ ఆ బాయ్ ఇంకా చెప్పు అది చాలా డిఫరెంట్ గా ఉంది